లో
హలో
ఆ ఫోన్ ఎత్తడానికి ఎంతా సేప్ చేశావ్ హాయ్ హాయ్ హా వినబడు
బావున్నారా
బాగున్నాను వినపడుతుంది ఎంత సేపు చేశా ఇన్ ఇంతసేపు చేసవేంటి ఫోన్ ఎత్తడానికి
చెప్పండి
సరిలే ఇప్పుడు వచ్చా ఇంటికి నేను తెలుసా ఏప్పుడో ఐదు గంటలకు బయలు
ఆహా అవునా ట్రాఫిక్ చాలా ఉంటుంది కదా ఇప్పుడు బయటికి వెళ్తే ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది
ట్రాఫిక్ ఏ కాకుండా ఇది బంకు దగ్గరా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ప్రతి బంకు
అవును అవును అవునబా
అది దాటుకుని వచ్చేటప్పుడుకి ఎంత టైం పట్టిందింది
ఆహా అవునవును చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎటు చూసినా మళ్ళీ పొల్యూషన్ ఒకటి
అవును ఈ పొల్యూషన్ ని ఆపాలంటే ఇంకా ఈ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఆ చేసుకోవాలి అదా ఎవరో చెయ్యరు ముందు రోజుల్లో అలా లేదు మనం కు మనం ఎద్లు బండ్ల మీద వెళ్ళే వాళ్ళం ఇప్పుడు బైక్లు హే నీకు తెలుసా గ గురం బండి మీద కూడా వెళ్ళేవాళ్ళు నువ్వుళ్ళేవ
అవునవును హా వెళ్ళానబ్బా ఇప్పుడు గుర్రాళ బండి మీద కూడా వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు గుర్రాలు ఇప్పుడు దున్న ఇది డాన్ కిని కూడా యూజ్ చేసేవాళ్ళు
ఆ నేనైతే ఇక్కను జక్కండి
అవును అవును విన్నాను విన్నాను నేనూ కూడా విన్నాను మన మమ్మీ వాళ్ళ టైమ్ లో మొత్తం అవే కదండి
ఏ నువ్్వవు ఎక్కలేదా నేను ఏక్కాను నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎక్కాను
ఆహాహా
బాగుండేది అయినా ఇప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండడానికి రోడ్లు కూడా రోడ్లు కూడా చూసుకోవాలి కదా రోడ్లు గతికులు వచ్చేసా వార్షం వచ్చి
అవును దట్టు మనం బయటికిెళడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలండి
అవును అది రూల్స్
హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి
అ
ఈ మధ్య మనం చూస్తాను హెల్మెట్ పెట్టుకోపోతే చాలా ప్రమాదాలు జరుగుతుూ ఉన్నాయి
అవును నువ్వు ఎలా వెళ్ళచ్చావు ఈ రోజు ఎగ్జామ్ కి ఎంత ట్రాఫిక్ లోని మొత్తం ఏక్కడ చూసిన ట్రాఫిక్ే
అవున అవునబ్బా నేను వెహికిల్ మాట్లాడుకోని ఎల్లాను
అవునా వెహికల్ మా అరే వెహికల్ మా
ఆ ఇంకా మేము కొంచం కొంచెం ఎర్లీకి వెళ్ళాము మేము దట్టు కొంచెం అర్లెజగేల్లం వల్ల కొంచెం రీచ్ అయ్యాం గాని చాలా ఏ వెయికి మీరు అన్నట్టు బాగా రష్ ఉంది
బా రష్ కాదా నేను పొద్దున్న అరగంటకు కూడా నాకు వెహికల్ రాలేదు బుక్ చేసి చేసి చేసి అప్పుడు ఏమన్నారంటే టే డబుల్ చార్జెస్ తీసుకుంటానన్నారు వాళ్ళు మెసేజ్ పెడితే ని
అవునవును డబుల్ ఛార్జెస్ తీసుకుంటారు దట్టు టైమికి కూడా రారబ్బా వీళ్ళు మరి నేను టూ డేస్ ముందే బుక్ జెసాను ఇప్పుడు రాపిడో అవి కూడా మనం చూ మనం రాపిడో బుక్ చేసుకున్నా దేవా వెళ్ళి టైం ఇన్ టై లో రారు వాళ్ళు కానీ డేటింగ్స్ ఇయ్యండి మేడం అని మాత్రం అడుగుతూ ఉంటారు
హ్మ్ ఈ రోజు మాత్రం ఎలాగో చేశానబ్బా ఎలాగో వెళ్ళానబ్బా ఎలాగో వెళ్లి చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం వచ్చేటప్పుడు అప్పుడు చెప్పారనమాట మార్నింగ్ వచ్చిన ఆఫీస్ లోని మార్నింగ్ వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ అయిపోయింది రాలేకపోతున్నాము ఇప్పుడు మనకి ఆ గంత రావాలి అంటే కష్టం కదా అని చెప్తే వాళ్ళు ఆలోచిస్తాను ము అన్నారు ఈ ట్రాఫిక్ జాము అదంతా ఎట్లాగా అని అంటే ఆలోచిస్తాము అన్నారు
అవునా అవునా అదేలా ట్రాఫిక్ వల్ల మనం డ్యూటీకి గాని స్కూల్కి కానీ అన్ని లేట్ అయిపోతున్నాయండి
లేటేహా ఆ స్కూల్ కూడా ఏంటి ఇప్పుడు మా తొమ్మిది గంటలకి కాదు స్కూల్ స్కూల్లు ఎనిది గంటలకి
అవునండి హాఫ్ డేస్ స్కూల్స్ పెట్టిన స్టార్ట్ అయినట్టు ఉంది కదా
హఫ్ డేస్ కాకపోయినా ఫుల్ డే లో కూడా మనకి ఎనిమిది గంటలకి స్కూల్ ఎక్కడా లేదు ఇప్పుడు కొత్తరు కొత్తగా ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఎనిమిది గంటలకి చేసేస్తున్నారు స్కూల్స్ ఎందుకంటే ఆఫీస్ నైన్ఆఫీస్ అన్ని నైన్ ఓ క్లాక్ కదా
అవున అవునండి
ఎన్ని స్కూల్ బస్సులు తిరుగుతున్నాయో ఎలా ఓపిన్ మాత్రం ఆక్టికబ్బా అసలే ఏం కధలకుంట అల్లాయి
అవునండి మీర కరెక్ట్ ఇంకా
ఇంకా ఊర్లోనే బెటరు ఇక్కడయితే బరించడం అందుకే ఊరే మంచి ఏదో గ్రామాలే పట్టుకొమ్మలుంట
అవునండి ఇప్పుడు వ అవునండి వ ఎవ ఇప్పుడు పోల మనం పల్లెటూరులో ఉన్నాం అనుకోండి మనకి ట్రాఫికి ఉండదు ఈ పొల్యూషన ఉండదు
సైకిలేసుకొని తిరిగేస్తాం మనం తెల్సా
అవునండి సైకిలు అక్కడ అసలు పల్లెటూరులో ఉన్నంత ఇప్పుడు సిటీస్ లో ఉండట్లేదు ఇప్పుడు కమ్ ఇప్పుడు ట్రా ట్రాఫిక్ రూల్స్ మనం టైం అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్ గ వెళ్ళామఅనుకోండి మళ్ళీ మనకు ఫైన్స్ పడుతూ ఉంటాయి
అబ్బో ఎంత
అవును కంపల్సరి
అవునండి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోపోయినా మనం ఫైన్ పే చెయ్యాలి మరి త్రీ మెంబర్స్ అట్లా ఎళ్ళినా గనీ అట్లా ఫైన్ పే చెయ్యాలి ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసేప్పుడు సిగ్నల్స్ మనం ఫాస్ట్ ఫాస్ట్ గా ఇప్పుడు సిగ్నల్స్ చూ ఓవర్ టెక్ చేసినా కానీ మనం కొంచెం మనీ పే చెయ్యాలి కదండి. ఇప్పుడు జర్మనన్న విధిస్తున్నారు కదా.
అవును నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. కార్ డ్రైవింగు బస్ లో మెయిన్ మెయిన్ రోడ్ మీదికి వెళ్ళాలంటే నాకు వెళ్ళడం కన్నా, వెనకొచ్చేయడం బెటర్ అని వెనక్ చెప్పండి. ఓన్లీ ఈ హౌస్ నా చోడ రెండట మూడుట తిప్పుతున్నాను కర్ర లాగా
కనీ అదేలేండి. కానీ అండి, ట్రాఫిక్ ఇప్పుడున్న విపరీతమైన ట్రాఫిక్ కి మనం చాలా ఎర్లీగా బయలుదేరాలండి మనం హోమ్ నుంచి కూడా
ఇప్పుడు ఇంకా, ఈ హైదరాబాద్ లో అండి మామూలు ట్రాఫిక్ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ అండి హైదరాబాద్ లో ట్రాఫిక్ వర్షం వల్ల అసలు ఎక్క ఎక్కడకక్కడ కరెంట్ కరెంట్ ట్రా ట్రాఫిక్ వల్ల వర్షాలు వర్షాలు వస్తున్నాయి కదా! దాని వల్ల ట్రాఫిక్స్ కూడా ఎక్కడెక్కడ బంద్ అవుతున్నాయి. ఈ రీసెంట్ గా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళానండి హైదరాబాద్. ఆ ఊర్లో కూడ వెళ్తే ఫుల్ ట్రాఫిక్ అండి.
ఒకసారి ఒకసారి నేను కోచింగ్ కని వెళ్తున్నాను అన్నమాట వెళ్తుంటే.
అవునా?
సాయంకాలం పెద్ద వర్షం వచ్చింది. వస్తే
ఆ
ఏడు గంటలకి ఏ గ రాత్రి పదిన్నరకి ఇంటికి వచ్చాము. అ చెట్లు విరిగి పోయి పడి ఉన్నాయా అంత రాత్రి ఎలా ఉం మచ్చం ఉంటే ఇంకా మీకే తెలియాలి.
దట్, అటు చెట్లు విరిగి పడితె మనకి ఇంట్లో కరెంట్ కూడా ఉండదండి. కరెంట్ కూడా ఉండదు ఇంట్లో మనకి. అట్లా చెట్లు విరిగి పడి తే
బస్ స్టాపుల్లో మరి వాళ్ళందరు ఆఫీస్ కి వెళ్ళలా? వాళ్ళు వాళ్ళు కావలసినోల్లందరూ వాళ్ళ బస్టాపుల్లో నిలబడుతున్నారు ఏంటో ఇంత పోన్ని ట్రాఫిక్ మేము అ అనుకుంటే బస్ స్టాప్ లో ఎందుకు? ఫుల్ అయిపోయినయా అని అనుకున్నాం మేము
మన ట్రాఫిక్ రూల్స్ ఆ మన ట్రాఫిక్ రూల్స్ మంచిగా పాటిస్తే యాక్సిడెంట్స్ అన్ని మన నిర్మూకించ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయండి.
అవును
ఇప్పుడు కొంతమంది అండి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తారు కదా! ప్యాసిెంజర్స్ వాళ్ళకు కూడా మనం కొంచం. ఆ ఇ డ్రైవింగ్ చేసేప్పుడు, కొంచెం ప్లేస్ ఇచ్చి వెళ్ళాలండి వాళ్ళకి కూడా
అ అబ్బా ఈ ఈ బిజీ లైఫ్ లో, ఈ బిజీ ట్రాఫిక్ లో ఎవరు ఎవ ఎవరికి టైమ్ ఇస్తున్నారండి. నాకు అర్థం కావట్లేదు పక్కనే. యాక్సిడెంట్ అయి పడిపోతున్నారు. సరే ట్రాఫిక్ అయిపోతుంది. అని చెప్పేసి మనం అందర
ఇంటికి ఇంటి నుంచి వె వెళ్ళినోళ్ళు మళ్లీ రిటర్న్ సేఫ్టీ గా వస్తే చాలా అనుకుంటుారండి ప్రజెంట్. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ కి
మ్, అవును. ఎలా అయినా సరే అది ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఆలోచిస్తేనే ఇది సొల్యూషన్ వస్తుది గాని మనము ఒక్కలు ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఏం లేదు ఇక్కడ
అవునండి అవును దట్టు మన ట్రాఫిక్ రూల్స్ మంచి పాటిస్ స్తే మనం కొంచం యాక్సినెన్స్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఉంటమండి ఇప్పుడు జీబ్రా క్రాసింగ్ విన్నారా అండి జీబ్రా క్రాసింగు
జీబ్రా క్రాసింగ్ గురించి నాకు తెలికపో పోవడం ఏంటి ఎప్పటినుంచో ఉంది అది
ఆ జీబ్రా క్రాసింగ్ కూడా అంటే కొంతమందికి తెలిదు కదండి ఆ జీబ్రా క్రాసింగ్ చే అప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లాలి అలా వెళ్ళడం మళ్ళీ ఇప్పుడు బైవాక్ వెళ్తారు కదా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి
వైట్ టు బ్లాక్ స్ట్రైట్స్ చేసారు వాళ్ళు అందుకే జీబ్రాస్ క్రాస్ అంటారు దాన్నీ కదా
అవునవునండి ఇంకో దట్టు ఏందంటే